హలో
హలో
బాగున్నారా
ఆ హాయ్ బాగున్నాను
ఏం చేస్తున్నారు ఆ బాగున్నాంమండి ఏం చేస్తున్నారు
ఏమి పడుకున్న శ్రేణి తోటి పట్టేసింది
తిన్నరా
ఉమ్ తిన్నాం మీరు తిన్నర
ఆ తిన్నం అండి
ఉమ్ బెండకాయ చారు బెండకాయ్ యె చారు
అవునా ఎటు ఎళ్తలేర సమ్మర్ కద ఇప్పుడు
ఆ పెళ్ళిళ్ళు ఉన్నయి ఇక రేపు
అవున ఆ మేము ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము ఇగ వండర్ల అయింది మా ఊరు లోను
అవున
హా మర్ వండర్ ల్యాండ్ పెట్టిరు అంటే ఇట్ల హైద్రబాద్ లో ఉంటాయి కదా అట్లనే సేమ్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగ పెట్టిండ్రు అయితే
ఊమ్
పెళ్లికు ముందయతే వెళ్దాం అనుకుంటున్నాం
ఊమ్
ఆ మయ్ బాగుంటది ఇంత ఆ ఫ్యామిలీ వాళ్ళ అందరు వచ్చిరు ఇగ మా అత్త ఉండిద్ది నమ్యిత్ బాగుంటది అంటే సేమ్ అక్కల్లానే ఉ ఉంటది ఇట్ల వాటర్ తోని డ్రింక్ తోని తెల్లగా
ఆ
ర్రింక్స్ దగ్గర వాటరు ర్రింక్స్ పెరుగు దాంట్లోకి వెళ్ళి వెళ్ళొచ్చు
ఊమ్
హ్మ్ మళ్ళీగా మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా ఆ ఫ వా వాటర్ ఫాల్స్ అట్లనే అరేంజ్ చేసి తిను అన్నట్టు
ఆఓ గట్న అరేంజ్ జేసిండ్రు
ఆ తర్వాత ఇట్లా ఇట్ల చిన్న పిల్లలు ఉంటారు కదా అనిమల్స్ ఎక్కుతరు గదా ఎక్కుతే తిర్వంగ పడుతారని ఇక పక్కకి ఇట్ల స్టాండ్ ఇలాగ మో మొత్తం మారింది సురన్నట్టు
బాగుంటది నిజమే
అవున మ చాలా ప్లేస్ పట్టింది ఫుల్ ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు అన్నట్టు అంటే మా ఊర్లో లాస్ట్ కి ఇట్లా చేన్లుఉంటాయ్
ఉ
ఆ సైడు ఆయిపోయింది పత్తి మాది అయితే ఇగవాళ్ళతో ఇచ్చిరన్నట్టు ఓన్లీ టూ మంత్స్ మేము ఇట్లా ఎగ్జిబిషన్ లా పెడదామని చూద్దాం
ఉమ్మ్ మంచిగా సాయంత్రం వేళ మంచిగా వెళ్ళొచ్చు పిల్లలని తీసుకొని
ఉమ్మ్
మా దగ్గర కూడా పెట్టిండ్రు మొన్నటి దాకా ఉమ్మ్ లే ఇప్పుడు అంటే టూ మంత్స్ అయిపోయింది కావచ్చు ఉమ్మ్ ఇంకా ఎక్కువైంది రా
చాలా మంది గూడా ఇప్పుడు టెన్త్ బ్యాచ్, ఇంటర్ బ్యాచ్ తనని అక్కడికే తీసుకెళ్తారు.
ఉమ్
ఎక్కడ అని గాని తెలిస్తే దగ్గరనే కాబట్టి అందరు వస్తారు. రండి మరీ సార్
బాగానే దూరం ఉంటదా మరి
ఏ నీ దగ్గరనే ఉంటాయి అంటే మా ఊర్లోనే కాబట్టి నడూచుకుంటూ వెళ్ళి రావచ్చు
మ్మ్
మంచి ఎట్లా అంటే ఇక సేమ్ హైరాయిల్ ఎట్లా ఉంటది అది అంటే ఫస్ట్ ది ఎంట్రెన్స్ ఇల బిల్డింగ్ లా కట్టిర్రుకదా
ఉం
ఇది మొత్తం ఇగ బొమ్మలుతోనున్నాయి ఉన్నాయి అన్నట్టు మొత్తం ఇది స్పాంజి తోని
ఆహా
నున్నవి స్విమ్మింగ్ పూల్ అవి వాటర్ ఫాల్స్ అన్నియన్
ఒ మంచిగా ఏయ్ అట్లయితే
ఆ అవును ఇక చిన్న పిల్లలలకు బాగా ఎంటర్టైన్మెంట్ కదా వాళ్ళు ఎప్పుడు అడుగు తుంటారు మమ్మీ బైట్కీ వెళ్ళాదామ ఆటెల్ దా మని
ఆ
ఇప్పుడు బయటికి తీసుకెళ్ళలేకపోతే వాళ్ళు ఫోనే చూసి శర్మల ఆ మనం కూడా అనదు కదా ఫోన్ చూస్తున్నారు ఎప్పటి కానీ
అవునవును
మనం వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళ ఎందుకు ఫోన్ చూస్తార్
కరెక్ట్
అవు
వాళ్ళతో మనము మ్మ్ స్పెండ్ చేస్తే చూడరు
ఇకా ఆడుకొని ఉంటారు అల్ ఆడుకోనే సరికి ఆల్చ్ పోతారు కాబట్టి చదువుకొని వాడుకుంటారు మ్మ్ మీ సైడ ఏమన్ ఉన్నాయా
ఇంకా మాసయి అదే అయిపోయింది టూ మంత్స్ అవుతుంది కదా ఆ పెట్టిండ్రు ఎగ్ ఎగ్జిబిషన్ లాగా పెట్టింది కానీ అయిపోయింది టూ మంత్స్ అయ్ పోద అండి అయిపోయింది
అవునా
మ్మ్
ఆ లే ఇక్కడం
ఇక ఇప్పట్లో పెట్టడు అనుకుంటా ఇంట కదా ఇంగ్
మీ దగ్గద మా దగ్గర చిన్నైమ మరి
ఆ కావచ్చు ఇట్లా పెడుతూ పెడుతూ వె వెళతారు కదా కదా అక్కడ అక్కడ ఊర్ళ అన్నీ తిరుగుతారు కదా
మళ్ళీ ఇక్కడ కాస్ట్ కూడా తక్కువ నేను మ్మ్ మళ్ళా వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇచ్ చుడు అవన్నీ కావాలి కదా
చాలా కష్టం కింద తవ్వాలి వేసుకోవాలి అన్నిీ అలవాట్లు ఎట్లా చేసు కుంట్రఏ మే కదా
అవునవును
అరకు చూడ్డానికి అన్నిీ అందంగా కనవడతాయి కాని వాళ్ళు అదంతా రెడీ చేయడానికి
వాళ్ళ కష్టం బాగుంటది
వాళ్ళ అలవాటు అయి అలవాటు కావచ్చు ఇంకా ఊరు ఊరు అట్లనే చేసుకుంటారూ సరే కదా
అవును
ఇంకా లోపలికి ఎళ్ళడానికి ఫీజ్ దు అదే తి టికెటీ ఇది టికేటు ఇసే అత్తరు గదా
ఆ మల్ల ఇక్కనే తక్కువ ఉన్నది
ఆ ఎంత
మళ్ళీ ఇంకా హైదరాబాద్ ఎళ్తే అక్కడ బాగా రేట్ ఉంటది గదా
ఆ అక్కడయితే ఎట్లాగైన బాగనే రేటు ఉంటది
ఇక్కడయితే ఫైవ్ హండ్రెడ్ డే ఓన్లీ మొత్తం తిరిగి రావచ్చు ఇక రేపే ఎళ్తే చిన్న పిల్లకి ఫ్రీగా ఇస్త న్నారు ఫస్ట్ డే గదా రేపు
ఓ రేపు ఫస్ట్ డే నే ఓపెనింగ్ రేపే ఫస్ ఆ ఫస్ట్డే ఫ్రీ అవును
ఊ నిన్న మేము చూసిొచ్చినాం అంటే ఇక బయట బయట చూసొచ్చినం లోపల వాళ్ళ కనెక్షన్ చేస్తుండే అయితే
ఊ బాగుంది ది ఎట్ల ఇ వాటర్ ఫాల్స్ ఇంకే యా పెట్టింరేమో అది ఎట్ల చేసుకున్నారో కదా
ఆ ఎం ఎస్ లా ఈ ఎట్లా
హలో ఆ ఇంకా ఇంకా చెప్ పండి ఫోల్లో
ఇగ ఇక్కడ పార్క్ కూడుఉంటది పార్క్ కూడా ఎళ్ళద్దాం మని
ఊ
నిన్న రావట్లేదు
దానికి దగ్గర్లోనేనా
ఆ దాంది దగ్గరనే ఉంటాది
హు
పార్కులో కూడా మంచి ఉంటాయి చెట్లు ఉంటాయి
హా
మళ్ళా ఇట్లా అనిమల్స్ లాగా పెట్టి
ఆ
జంగల్ స్టోరీ రాసి ఉంటది
ఆ ఆ
ఇంగ చిన్న పిల్లలలకు స్టోరీస్ అంటే ఇష్టాం కాబట్టి
ఆ అవును
ధమానం
అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా పార్క్ కు
ఆ అవునవును ఇగ పిల్లలు అడిగినప్పుడు వెళ్తాం బావ ఫోన్ చేసినా కూడా వెళ్తాం.
హు
అంటే వాళ్ళు కూడా ఉంటది కదా బయటి పోవాలి చూడాలని
అవును వాళ్ళకు కూడా ఉంటది తీసుకెళ్ళాలి హు
ఇప్పటి నుంచో చూపిస్తే పెద్ద అయినాక వాళ్ళు ధైర్యంగా ఎటైనా వెల్ తారు
అవును అప్పుడప్పుడు చూపించాలి ఊకే చదువే కాకుండా హు ఇట్లా చూపిచ్చాలే హు
అవును బయటవి కూడా తెలవాలి కదా వాళ్ళకి
తెలియాలి ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతే కదా వాళ్ళగూడ ఇలాంటి చూస్తా ఉంటే వాళ్ళ కూడా సంతోషంగా ఉంటేది వాళ్ళకు కూడా మైండ్ అన్నది కొంచెం అర్థం అంటే పెరుగుతుందిఅంటే అర్థం అవుతుంది ఆ ఇది ఇట్లా నా పార్క్ పార్క్ లో ఇవన్నీ ఇట్లు ఉంటాయా అవి ఇవని తెలుస్తది
ఆ మీ ఊర్లో ఎమన్న ఉంటే
ఏంటి పార్క్లా
హం పాాల స జయమైన
ఆ పార్క్ ఉంది చిన్నగా గార్డెన్ ఉంది
ఈ గార్డెన్ కూడా మంచి ఉంటది
ఆ మంచి ఉంటేది ఆ మంచిగానే ఉంటేది గార్డెన్ కూడా పార్క్ అంటే చిన్నగా ఉంటది
అవును ఇంకా ఫొటోస్ తీయడానికి కూడా గార్డెన్ మంచి ఉంటారు
చూల్దది
ప్రీ వెెడ్డింగ్ ఏ మన కదా
ఆ చేస్తాారు చేస్తారు బర్త్డే అలాంటి ఫటాశూట్
ఆ ఇప్పుడు మొత్తం పెళ్ల్లా సీజన్ కాబట్టి వండలు్యాండల్నే చేస్తారు అనుకుంటా సరే అండి
సరే